హలో హలో హాయ్ బాగున్నారా
ఆ బాగున్నాను నువ్వు ఆ హాయ్ రా బాగున్నా
ఏం చేస్
వినబడుతుందా ఇదిగో ఆ వంట చేస్ తున్నారా
ఆహా ఏం కూర చేస్ తున్నారు యూ
యూ
నా పిల్లలు ట్యూషన్ కి వెళ్ళిండ్రా ఆ అయింది
సెవెన్ అయితాంది కదా వస్తారు
యూ వెళ్ళిందా ట్యూషన్ కి
ఆ
ఓహో యూ
ఉహ్ అవి బియ్యము అవి ఎగ్స్ ఉడకబెట్టిందిరా
ఓహో
మాటలు ఇట్లా అన్ని కోసినా నీ ఫోన్ వచ్చింది యూ
యూ ఏం లేదు ఏం చేస్తున్నారని చేస్ చెన
అవునా మార్నింగ్ ఏం కర్రీ చేసిండ్రు
మార్నింగా వంకాయతమాదా చేశా
ఆ
వట్ ఏనే ఇట్లా కూర్చని ము ఇ వెళ్తున్నాం మమ్మీ వాళ్ళం తిరుపతికి వెళ్దాం అని అనుకుంటున్నాం మొక్కండ అయితే
ఆ
ఓ
మొక్కుందా మొక్కుంటే మరి వెళ్ళాలి ఎప్పుడు వెళ్తుండ్రు ప్లాన్ చేసుకున్నారా ఏమైనా
ఆ సమ్మ లో సమ్మర్ లో ఇప్పుడు హాలిడేస్ కదా
ఆ మేల వెల్తారా మెల వెల్తారా
అవును
ఆ అన్నిీ రెడీ చేసుకోవాలి మరి
అవును అలా మీేన ఎప్పుడైనా
అనుకుంటున్నా వెళ్ళాలని
ఆహా ఎ ఎప్పుడు వెళ్తారు
వెళ్ళాలి ఇంకాయక తెలియదు తన పిలుపు రావాలి కదా
అవును తన తిరుపులే మనం వెళ్ళలే ఏమనంత
వెళ్ళలేము దేనికినికి ఎక్కైనా వెళ్ళొచ్చు ని ఇక్కడ తన పిలుపులేంది వెళ్ళలేము
అవును
ఉ ఇంద వరక ఎల్నరా ఎల్లినరా మీరు
మేముళ లేదు మాముళ్ళ వెళ్ళిండు సేవకి అక్కడ సేవకు తీసుకని వెళ్తారు మా సైడ్ సేవకు తీసుకుొని వెళ్త తరు అంటే ఒక ఒక ఆముంటది తను ఇట్ల ఫార్టీ థౌజండ్ థర్టీ థౌజండ్ ఏో తీసుకుంటరు మనీ తీసుకొనంటే తనే కుుట్టు అంత రూమ్స్ అన్ని తనే ప్రొవైడ్ చేస్తది
అంటే థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ అంటే ఏంటి టి ఎట్లా
ఏమో ఖర్చు
అంటే ఎవరివ్వడము వాల్ అన్నట్టు
మనం ఇవ్వడం తను తీసుకొని వెళ్తది అక్కడ అన్ని ప్రొవైడ్ చేసుకుంటద ఓన్లీ తిరుపతి కాదు చుట్టూ ప్లేసెస్ చుట్టూ ప్లేసెస్ ఉంటయి కద
ఉమ్ మనిషికి ఇంత అని తీసుకు
ఆ మనిషికి ఇంత అని తీసుకుంటరు ఉ
ఊహు
మ్
నాకూడ రిజిస్ట్రేషన్ అయ్యింది కాని ఆ రిజిస్ట్రేషన్ అయింది గానీ ఎప్పుడో తెలీదు ఇంకా
ఓహో సేవ కేనా ట్రైన
ఆ ట్రై తెలియద్ ర రేనా మరేంటో తెలియదు ఇంక
అవు
ఆ మామూల్గా ట్రైనే ఉంటు తెలియద
ఆ అంతె ఉమ్ ఈ మెట్లు కూడా బాగుంటది అంటే చాల పెద్ద ఉంటది ఏడు కొొండలు ఎక్కినా కొద్ది ఎక్ ఎక్క బుద్ధి అయితది అయితది అంట మా వాళ్ళకైతే ఇట్లా ఏడు దర్వాజలు ఉంటయి కదా స్వామి వారికి మూడో దర్వాజలో మా వారికి డ్యూట్ టి వాదద అ ఆ చాలా అదృష్ట ఇస్తాం కదా
అవును అదృష్టం చాలా అదృష్టం
చట్ చెట్లు జికలు
పూలతో చెట్ల పే గులాబీ తోట ఉంటదంట
స్వామి వారికి అక్కనే గులాబీ తోట అదేపూలు అంటే బయటికి వెళ్ళంది ఎవరమ్ మీ బా ఆ హలో
పూలు తెంపి మాల చేస్తా తర్వాచ్చు
అవును
మాలా చేస్తారు బబ ఆ
మళ్ళా చుట్టూ చెట్లు జంతువులు మ కేసు మన చేతులు ఏమన్నా ఉంటే ముక్కంగా అవి గుంజుకొని పోతాయి
అయ్యో ఆ
హ
మళ్ళా చుట్టుపక్కల బాగా దేవస్థానాలు ఉన్నాయంట గుళ్ళున్నాయంట
అ రంరు వర్ చ ఆ అవును చుట్టటుూ గుొడ్లుంటాయి
హ
హ అట్లా ఇప్పుడు నెల్లద
లేదు లేదురా వెళ్ళలేదు ఎప్పుడూ వెళ్ళలేదు ఇట్లా వాళ్ళు ఈళు చెప్తే ఇగ ఆ వినడం
లు ము కి మొక్కారు ఇట్లా ముక్కుంది ము క్కుతది కదా అయినా బా డోరులు కూడా ఉంచొద్దు మొక్కులనం టరు కదా
అవును బాగా రోజులు నుంచి మొక్కలు తీర్చుకోవాలి ఏమైనా ముడుపు కట్టిండ్రా
ఆహా ఆ అంటే అరతులం బంగారం మేస్తా అని మొక్కి మొక్కుకున్నరు
వామ్మో పెద్దదే మరి మొ క్కు హర తులం ఊ మీరు మొక్కుకున్నరా మీరు మొక్కుకున్నరా
అహా మే అంటే మా ఇంట్లో వాళ్ళు మొక్కిండ్రు ఎప్పుడో అదె ప్పుడో
ఆ అంటే దేనిగురించో చాలా పెద్ద కో మొక్కు మరి
అవును
అరతులం బంగారం అం టే మరి
అదే ఇగ వెళ్ళాలి కదా బాగా రోజులు ఉచిత కూడా కొంటె యూపిస్తడు అనేందో అన్
అవును అంటారు అం టరు అవును
తమ మొక్కులు కూడా బాగా ఉంచద్దు అంటే బాగా బాగా రోజు సలు ఉంచొద్దు తొందర తొందర తీర్చేయాలే తీరినాంక అని అన్నది అయితే.
అవునా
హ్మ్ మళ్ళ అక్కడ మన్ అందరూ వాళ్ళేం అంటరు. ఇక్కడ స్కిన్ షాప్స్ కూడా బాగుంటాయి వాళ్ళే తయారు అదే సముద్రం ఇట్లా చైన్స్ ఉంటాయి కదా పూసలు పూసలే
ఆ
ఆ వాళ్ళే అమ్ముతరు
ఆ టిఫిన్స్ ఏమన్నది చేసుకపోవాలి కదా ఇట్ల అటుకులు
ట్రైన్ కి టూ డేస్ పడుతదేమో అవు
ఎ అటుకులైనా ఏదైనా తీసుకెళ్ళాలి రెడీ చేసి ఇల్లుళు ఉన్న జాగల తీసుకెళ్ళాలి కదా
మనం అంత తేనల ఫుడ్ అంతా బాగుండదు కదా ఎంతైనా అహ అది అందుకే
ఉ
ఉ తీసుకం అన్ అందరం వెళ్తున్నాం. అయితే అదే ప్లా అదే ప్లానే ఎప్పుడు వెళ్దాం ఏం చేద్దామని ఆ వెళ్ళడానికి కూడా అంటే మనీ ఖర్చు అయితాయి కదా
అవును ఖర్చు అయితాయి పో ఆ పో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఇంకా అందులో మధ్య సర్కార్ చు చాలానే ఉంటది ఏస్ కోవాలి లెక్క
అవును టికెట్స్ బుక్
మళ్ళా అక్కడ ఏమైనా ఉన్ అంటే కావచ్చు కొనుక్కోవాలినిపిస్తు ది ఫొటోస్ గానీ ఏదన్నా వస్తువులు కదా
మళ్ళా టికెట్ బుకింగ్ అవన్నీ చెయ్యాలి మళ్ళ సధరాలె అవన్నీ మళ్ళ అక్కడ ఎట్లుంటా తెలవది
తెలివదు ఆ ఫస్ట్ టైం కదా మరి ఎట్లుంటదో తెలియదు
అందుకని ఎప్పుడైన వెల్లిందా బాగుండదు చాలా మంది అన్నారు ఎ ఇప్పుడు ఒక్క సారన్నా వెల్ ల్లలే
అవును జీవితంలో ఓకే ఒసారి అయినా వెళ్ళాలి
అని అంటారు ఆ శరిీడి్ గుడ మావలు మొక్కింద అదే ఇంకెళ్ళాల ఎలా అ అ అవున్లీ దర్శన్ అవునా తెల్వ తెల్వని
తెలియదా లేదు ఇక్కడ కొంతమంది ఆ నేను వెళ్ళలేను నీ వెళ్లిిన వాళ్ళు కొంతమంది ఉండే అయితే చెప్పిండ్రు అక్కడ కూడా సేవ్ ఉంటది కానీ అది చాలా దూరం ఇంకా దీనికంటే చాలా దూరం అది
ఓ అవునా ఆ మాకు దగ్గ న్న అంటే వన్ డే జర్నీనో పడుతుందో పడదు
అవునా దగ్గర ఎట్లార శిర్డి మహారాష్ట్ర కదా
మహారాష్ట్రం మాగతాంటను
అంటే అమ్మ వాళ్ళ ఇంటికి దుకానుంచ
ఆ
ఆహా
అ
ఆ
హ
ఇంకా ఏంటి
పట్టింది అయితే ఫస్ట్ ఇటు చేసుకొని అటు వెళ్దామని ఉన్నా
ఆహా
అట్లా ఏం చేస్తున్నారు
ఏన్ లేదరా ఈ వంట పని మీని
ఆ హుమ్
అయిందా ఇప్పుడు వంట నీది
అయింది
ఏం వంట
వంకాయ, టమాటా
మార్నింగ్ మార్నింగ్ దే ఉందా
ఆ మార్నింగ్ దే
ఆఓ లేట్గా తింటారా కొంచెం పొద్దున్న కొంచెం సెవెన్ థర్టీ ఎయిట్ నైన్ వరకు తింటారా తొందరనే తినేస్త సెవన్ తర్టీ ఎయిట్ వరకి లాస్ట్
ఓహ అ సరే అక్క చెయ్యడి మరి ఆ సరే అక్క